హలో
హాయ్ అండి
హాయ్ అండి
బాగున్నారా
బాగున్నానండి మీరు బాగున్నారా
ఉమ్ బావున్నానండి ఏం జేస్తున్నారు
ఏం చేస్తున్నానండి మీరేం చేస్తున్నారు
హాయి అండి
తిన్నారా అండి.
తిన్నానండి
ఏం జేస్తున్నారండి.
టీవీ చూస్తున్నరండి మీరు
నేను కూడా టి జుస్తున్నానండి.
ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్ కు ఈ రోజు ఊ బ్రేక్ఫాస్ట్ కి ఏం తిన్నారండి ఈరోజు. హలో హలో
హలో
బ్రేక్ఫాస్ట్ కి ఏం తిన్నారండి ఈరోజు
రైసే రైసే తిన్నానండి.
ఏం కర్రి
మ్ చికెన్
మీరే చేసారా చికెన్ కర్రి హెలో మీ వాయిస్ రావట్లేదండి మీరే చేసారా చికెన్ కర్రి
లేదండి నేన్ చేయలేదండి అహ్ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఈ మధ్య ఏమన్న షాపింగ్ చేసారా?
లేదండి
ఎందుకండీ?
ఆ మనీ లేవ్వండి అందుకని
మీ ఫేవరెట్ కలర్ ఏంటండి
మ్ నా ఫేవరెట్ కలర్ ఆ అండి?
అవును
మీ ఫేవరెట్ కలర్ ఏంటిదండి?
నా ఫేవరెట్ కలర్ వచ్చేసి మెరూన్ అండి
వావ్ అండి చాలా మంచి టేస్ట్ ఉందండి మీకు
నీకేం కలర్ అంటే ఇష్టం
ఆ నాకు బ్లూ అండి
అంటే బ్లూలో ఏం బ్లూ అండి స్కై బ్లూ డార్క్ బ్లూ
స్కై బ్లూ అండి అంటే రే ఆ ఒక అంటే కొంచెం కలర్ బాగుంటదంటే బ్లూ అండి నా గుడ్రసి చాల బాగా ఇష్టమైన కలర్ బ్లాక్ అండ్ వైట్ అండి బాగుంటది. మ్ బ్లాక్ షర్ట్ అయినా వైట్ షర్ట్ అయినా బాగుంటదండి
ఓకె ఈ మధ్య ఏమన్నా ట్రిప్స్ కానీ వెకేషన్స్ కానీ వెళ్లారా
లేదండి
ఎందుకు
మ్హు లేదండి మనీ లేవండి అందుకని మాది చాలా పూర్ ఫ్యామిలీ అండి
అవునా అండి
అవునండి
నీ ఫేవరెట్ డెస్టినేషన్ ప్లేస్ అంటు ఏమన్న ఉందా అండి
ఉన్నాయండి చాలానే ఉన్నాయండి
అంటె లైక్ ఒక్కటే అట్లుంటది కదా ఫేవరెట్ ప్లేస్ డ్రీమ్ ప్లేస్ అని అట్ల ఏం ప్లేస్ అని క మళ్ళీ మీకు
ఉన్నాయండి కానీ నేను చెప్పుకూడదండి
ఆ ట్రావెలింగ్ కా అండి చెప్పకూడదు హు
మీకు వంట వచ్చా అండి
నాకు వంట అసలు రాదండి మీకు వచ్చా అండి
లేదండి నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే
ఏం నేర్చుకున్నరో చెప్పండి
నేను జస్ట్ ఆమ్లెట్ వేయడం నేర్చుకున్నాను
ఫస్ట్ ఒక పాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కినక ఆ ఎగ్ ని పలగగొట్టి క్రాక్ చేసుకొని అందులో వేసుకోవాలి
హలో వాయిస్ వినబడుతుంద అండి
వినిపిస్తుందా నాకు నీకు వినిపించట్లేద
ఎగ్గ కర్రీ చెప్పండి అంటే మాట్లాడట్లేదండి మీరు వాయిస్ లేదు మళ్ళా చెప్పార
ఫస్ట్ ఒక పాన్ తీసుకోవాలి కర్రీ కాదు ఆమ్లెట్ అని చెప్పిన నేను
ఓకే అండి చెప్పండి
ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలే అందులో ఆయిల్ యాడ్ చేసుకోని ఆయిల్ హీట్ ఎక్కాక ఎగ్ ని బ్రేక్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి పైన నుంచి కొద్దిగా సాల్ట్ ఎసి మూతపెట్టాలి ఒక ఫైవ్ మిట్ వుడికక పైన నుంచి కారం వేసుకొని తి ఆమ్లెట్ ని రివర్స్ గా తిప్పి వేసుకుంటే అయిపోద్ది ఆమ్లెట్ రెడీ
అవున టీ టీ కూడా ఎలా పెట్టలో చెప్తార
టీయాండి ఫస్ట్ పాల ప్యాకెట్ తీసుకోవాలే పాల ప్యాకెట్ చింపి ఆ పాలని ఒక గిన్నెలోకి పోసుకోవాలి దాంట్లో కొన్ని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్కోవాలి పొయ్యి మీద పాలు వేడి చేసుకున్నాక అందులో కొద్దిగా షుగర్
ఆ
టీ పౌడర్ యాడ్ చేసుకోని మీకు ఇష్టం ఉంటే అల్లం ఇలాచి తయారు చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మసలు పెట్టుకోవాలి తర్వాత షేర్ చేసుకొని ఒక గ్లాస్ పోసుకొని తాగుతే టీ రెడి
వావ్ అండి చాలా బాగ చెప్పారు
అవునండి ఇంకా ఇంకా చెప్పండి ఇంక
అంతే అండి నాకు ఆ రెండు రెసిపీలు ఒచ్చు మీకేమన్నా వచ్చా వంట
హుహు రావండి
ఎందుకు నేర్చుకోవాలి కదాండి తర్వాత ఫ్యూచర్ లో యూజ్ అయిది కదా వంట
నిజమే అండి అది కూడా
మీరు మ్యారీడా అండి అన్మ్యారీడా
మ్యారీన్ అండి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారండి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు
మరి పెళ్ళి వేసుకున్నారు ఆ లైక్ మీ వైఫ్ ఎటైనా వెళ్తే ఎట్లా అండి వంట వండడం నేర్చుకోవాలి కదా
మీరు ఊకోండి ఉమ్ ఇదో జోక్ గా అన్నానండి మరి గంత మంది ఫైవ్ మెంబర్స్ అంటే మీరు నమ్మారా
నాకేం తెలుసండి మీరు అన్నారు కదా పెళ్ళ అయింది అని చెప్పేసి సో నేను నిజంగానే అయింది కావచ్చు నేను అనుకున్నాను
అవునండి
అవునండి
ఇంకేంటండి వీకెండ్ ప్లాను
ఈ మధ్య మీరేటైన రెస్టారెంట్ కానీ ఎటైనా వెళ్లారండి
లేదండి
ఎందుకండి
ఊ వెళ్లాలి అండి అని చెప్పాను కద మాది చాలా పూర్ ఫ్యామిలి మా దగ్గర అంత మనీ లేవు అందుకే మేము వెళ్ళలేం
ఓకే
చెప్పండి
మీ ఫేవరెట్ మూవీ ఏంటండి
నా ఫేవరెట్ మూవీ అ అండి
హా
ఆ ప్రస్తుతానికి ఏమి లేదండి మీకండి
నాకు ఫేవరెట్ మూవీ అంటే డార్లింగ్ మూవీ అండి
అవునా నేను చూడలేదండి ఆ మూవీ ఒకసారి ఎట్లా కొంచెం క్లైమాక్స్ చెప్తారా
నేను మూవీ చూసి దాదాపు చాలా ఇయర్స్ అయితుంది నేన్న అంత గుర్తుకులేదు
అరే మూవీ ఇష్టం కార నా అది ఎందుకు అంత ఇష్టము కారణమైన చెప్పండి
లైక్ అందులో మూవీలు సాంగ్స్ ప్రభాస్ ని కాజల్ వల బాండ్ మంచిగా ఉంటే టామ్ అండ్ జెర్రీ లాగా బావుంటది మూవీ
అవునా అండి
ఇ
అయితే సాంగ్స్ అంటే చాలా ఇష్
అవునండి ఇచ్చామండి అవును
ఇంకా ఇంకా ఏమా అండి ఇష్టం ఆ మూవీస్ల
నాకు అంతే అండి అనిమీలో ఆనిమే చూస్తాను మా ఫ్రెండ్ వాళ్ళనే ఆనిమే చూస్తున్నాను ఆన్ని విలువు సోలో లెవలింగ్ అండ్ చిల్లింగ్ ఇన్ అనదర్ వరల్డ్ అనే రెండు అనిమీ సిస్టమ్ అండి.
ఓకే అండి ఇగా ఓకే అండి.
ఒకే అండి.